హలో
హలోక్క ఏం లే అక్క ఇప్పుడే టిఫిన్ తినేసొచ్చిన
అవునా ఏమైంది ఇవాళ సండే, ఏంటి స్పెషల్
ఏం లే అక్క, ఈ సేమియా ఉప్మా చేసిర్రు.
నే నాది నాన్ వెజ్ పెట్టరా మీకు?
ఈ రోజు మార్నింగ్ ఎ కదక్క ఇప్పుడిది, ఆఫ్టర్నూన్ పెడతరు కావచ్చు. గ్యాస్ స్టార్ట్ అయి నుంచి మొత్ ఉప్మా ఉప్మా, అటుకులు ఉప్మాన్, దొడ్డు ఉప్ ఆ సన్న ఉప్మా, సేమ ఉప్మా
అవునా నీకు ఇవంటి నచ్చవు కదా ఎట్ల తింటాన్నవ్ రా?
ఏం చేసావు అక్క, ఇంత ఎండకు నేను మధ్యాహ్నం దాకా ఉంటలేనా అక్క.
ఓమ్మో ఏమై ది మీ మమ్మీ మీ డాడీ బయలుదేరిరంటనా, పండగకి వస్తున్నారంటనా?
ఏమో అక్క నేన్ కాల్ చేయలేదు, అంటే నిన్న కూడా దే చేయటానికి సాంజేసచ్చినక చేద్దాం అనుకున్నా, సాంజేసచ్చ లోపు లేట్ అయిపోయింది, అందుకె చేయలేదిగా
అవునా పండైకొ పోవాల్రా ఇగ అంటే బావ పనికి పోయిండు. ఇగా మధ్యాహ్నం వచ్చినంక బోదామన్నడు గాని, ఎండల పిల్లల్ని ఏసుకొని ఎట్ల పోవాలి అని బాగా ఆలోచిస్తున్నా.
ఆవునక్క ఇంత ఎండకు అసలు పొగలుగుతరా, మళ్ళీ అదోకటి బండి మీద, నార్మల్గా బస్సు ఆటోలోనో అయితే సెట్ ఐతది.
అయితే మా చిన్నత్తయ్య వాళ్ళు కూడా అదే రూట్ ల ఉంట్ టరు
అవునా
ఆ ఒకడుగు కొంచెం ముందుకెళ్ళి మా అత్తయ్య వాళ్ళ ఇంటికాడ దింపి, అ ఇగ వాళ్ళు గుడ చూసినట్టు ఉంటది కదా, వాళ్ళ ఆళ్ ఇంటికాడ వాళ్ళని దింపి మేము ఇక్కడ ఉండి చూసుకొని, మళ్ళీ ఈవినింగ్ వాళ్ళని తీసుకొని బోదామా అని అట్లా నేనైతే అనుకుంటు టున్నా మరి బావ వచ్చినంక ఏమంటడో తెల్వదు.
ఈ పండగ్కి వాళ్ళు గూడ రావాలి
ఆ అదే ఇగ కొంచం వాళ్ళు కూడా చూసుకున్నట్టు ఉంటద్ వాళ్ళేం రారు పండగ్కి మా చిన్నత్తయ్య వాళ్ళు
అహా నీ పిల్లల్ అక్కా
ఉ ఇయ్యా అద్ దే వాళ్ళు అక్కడ ఎండలా ఇ వాల్ ఇల్లు కూడా పెద్దగా ఉండదురా మేము పోయే వాళ్ళది. ఆ ఆడ ఫ్యాన్ సరిగా ప్యాన్లు సరిగా ఉండవు ఇల్లు కూడా పెద్దగా ఉండదు ఆ ఉబ్బర్ పెక్కి ఇయా వేడిక్ కి వాళ్ళు ఉంటరా ఉండరా అని కొంచం డౌట్
మరి అంత ఎండలో ఫ్యాన్లు కూడా లేకుండా ఉంటే తీసుకపోక్ అక్కయ్య అక్కడ పోయి ఇబ్బంది పడే కంటే
ఆ అదే అందుకని అసలు ఉ ఒక్క నిమిషం లా లా లైన్ లో ఉండు
ఏమైంద్ అక్క హలో హలో లో అక్కా హలో హలో అక్క ఏమైంది
ఆ చెప్పురా
ఏమైంద్ అక్కా
ఏం లేదురా నాకు అర్జెంట్గా ఫోన్ వచ్చింది సడన్ గా అది ఎమర్జెన్సీ కాల్ మాట్లాడకపోతే బాగోదని మా సార్ వాళ్ళు ఫోన్ చేసిన్రు.
అవునా ఏమైందన్ ట ఎందుకు ఫోన్ చేసిన్రు ఇప్పుడు మరి
ఏం లేదు ఇవాళ మె మీటింగు ఉండే మాది
ఆహా
ఇగ దాన్ని ఇప్పుడు క్యాన్సల్ చేసిన్రు. ఇగ ఉమ్ ఇవాళ రాకుంటామై లేమ్మా మళ్ళీ అంటే నువ్ ఏడ బయలుదేరుతావేమో అని దబ్బున నేనే ఫోన్ చేసి చెప్తున్నా అని చెప్పిండు.
అవునా ఏ మీటింగ్ అట
ఈ ఉంటది కదరా అమ్మ మహిళ సంఘం గురించి ఎట్లుంటదంటే ఇగ మహిళలకు బ రక్షణ కల్పించాలి ఆ అది ఇది అని అంటరు మళ్ళీ ఇంకోక్ కొటి ఒక కొత్త స్కీమ్ పెట్టిన్రు. ఏంటిది తెలుసా మంచిగ్ ఉందది
ఏన్ ఏం స్కీమ్ అక్కా
అంటే ఇప్పుడు ఎండ ఎండలో పడి పడి ఆ వస్తాయి కదా పక్షులు
ఆ
అయితే వాటికి నీరు, ఆహారం గిట్ల చాలా వరకు మనము ఉండనియం గదా అట్లా ఉండకుండా ఒక బౌల్లో వాటర్ పెట్టండి పక్కక్ గింజలు పోసి పెట్టండి. అవి కూడా ఎండాకాలం గదా వాటర్ కోసము ఎక్కడెక్కడ్నో తిరుగుతయి గదా అది ఇదని అంటున్నయి.
కానీ అట్లేం ఉండదు అక్క అవి ఎక్కడ ఆగవు వీకు ప్రత్యేకంగా ఎక్కడ్నాన్ ఉంటే తాగుతయి గని చూసుకొని ప్రత్యేకంగా అవి ఆగి తాగవే
అంటే అట్లా కాదురా ఇప్పుడు నార్మల్గా కెమికల్స్ అంటే ఇప్పుడు పొలంలల్లా వాటర్ ఉంటయ్. ఓకే కాని ఆ పొలంలో వాటరు వాళ్ళ అవి ఇవి వేస్తున్నారు కదా.
ఆ మందరి సవ
ఆ అవన్నీ వేస్తున్నారు. అని ఆ పొలంలో అవి ఆ ఆగమైపోతాయని ఈ మధ్యకాలంలో వేస్తలేరు. సరిగ్గా తాగి తాగితే అవి చచ్చిపోతున్నాయట.
అవునా
అందుకనే ఇక కొంచెం ఉమ్ బంద్ చేసి, మనం నాచురల్గా ఒక బౌ లో పోసి పెడితే అయిపోయ్. మనం ఏమన్నా ఇత్తుకుంటానమా ఏమనన్నా వాటికి కూడా దాహం తీర్చిన వాళ్ళం. ఆహారం తీర్చిన వాళ్ళం అయితాం కదా.
జీవితంలేగానీ అవి వాటికి అలవాటు పడిపోయింది. అక్క ఆల్రెడీ. మళ్ళీ ప్రత్యేకంగా ఏదన్నా చేసినా కూడా అవి తీసుకో ఇన్ కేస్ ఇప్పుడు ఈ అలవాటు యిననుకో రోజు పెట్టాల్సి వస్తుంది మళ్ళీ క పక్షి పోయి చాలా పక్షిలు అయిత్
కానీ అట్లా కూడా మంచిదే కదరా. జంతువులు మీ మీద పడి బీక్క తినే జంతువుల కంటే గాల్లో ఎగిరి సంతోషంగా ఉండే పక్షులే బెటర్ కదా.
ఆ బనేదంతద నీకు
ఏయ్ అదేం లేదులే మా ఇంటి దగ్గర ఆ మా ఇంటికి రేకులు ఉన్నాయి. ఆ రేకుల మీద ఆ పక్షులు గూళ్లు పెట్టినాయి తెలుసా. మూడు గూళ్లు పెట్టినాయి తెలుసా.
అవునా తీసేద్దర్ మాసైడ్ అయితే మన్
వామ్మో నేనస్ అసలు తీసేయను మా పిల్లలకి కూడా ఎంత ఇష్టమో తెలుసారా. ఎందుకంటే పక్షులను మనం చిన్న చూపు చూడొద్దు. అవి ప్రకృతికి అవి అందం కదా ప్రకృతికి పక్ష్ పక్షులు, జంతువులు, చెట్లు, చేమలు ఇవ్వే కదరా ప్రకృతికి అందం.
తనకి అసలు పెట్స్ ఏ ఇష్టం ఉండదు. అ ఏవి ఏమి పెంచుకోవడం ఇష్టం ఉండదు. కుక్కల్ని, పాముల్ని ఏవి
అయ్యో ఎందుకు అట్లా మరీ ఎంత దారుణంగా తయారైనవ్
ఏమో అక్కడ నచ్చవు. వాటిని ఎవరు చూసుకోవాలి. ఒకవేళ పెరిగేయే కొద్ది ఎవన్నయితే, మేము ఒక వీడియోస్ కల్లా ఒక్క వీడియో చూసినా కూడా నాకు పిచ్చి లేస్తది.
అవును ఇది కూడా మా అ ఇట్లాంటి సంఘటన ఒకటి జరిగింది తెలుసా అయితే ఇంత ముందుకు మేము ను ఒక డాగ్ తీసుకు వచ్చినం. పమెరియన్ డాగ్ అని నేను చెప్పిన చూడు పమెరియన్ బ్రీడు డాగ్ అద అది చిన్న పాపనే అప్పటికి ట్వంటీ డేస్ అయితుంది. దాన్ని తీసుకొచ్చి అయ్యి ఏం మా పిల్లలకి తెలియదు కదా. అవి చిన్న పిల్లలు అవి ఎత్తేస్తే వాటికి ప్రాబ్లం అయితది. అది ఇదని
హ తీసేసిర్రా ఆడుకుంటున్నర
ఆహా ఆడుకుంటూ ఆడుకుంటూ ఆ కుక్క పిల్లని కింద పడేయడం. ఎత్తేయడం. దాని వల్ల దాని కడుపులో ఇన్ఫెక్షన్ ఇన్ఫెక్షన్ అయింది. ఊకే కింద పడేయడం వల్ల.
అయ్యో చూసుకోవాలి కదా. అక్క పిల్లలు ఉన్నప్పుడు మనకు కుక్కపిల్లలు
ఆ ఇగ చిన్న పిల్లలయే దానికి ఇట్లా దెబ్బ తగులుత అని వాళ్ళకి ఏం తెలుసు చెప్పు ఇంకా
వాళ్ళు ఎంచక్కా ఆడుకుం వాళ్ళు ఎంచక్కా మంచిగా ఆడుకుం మాతోటి అనుకోని ఎత్తేసిన
ఆ దాన్ని అట ఎత్తేయడం క్యాచులు వేసుకున్నారు తెలుసా ఇంకా నువ్వు క్యాచు పట్టుకోవ కంటే నువ్వు
ఓ అయ్యో పాపం కుక్కపిల్ల
దాన్ని బాగా అసలు టార్చర్ చేసిండ్రు అది ఎతేయడం వల్ల చనిపోయింది అసలు ఎంత తేడ్చినం తెలుసా నేనైతే గోరంగా ఏడ్చిన ఆ ట్వంటీ డేస్ కే నేను ఎంత దారుణంగా గడిస్తే ఇంక పెద్దగా అయితే ఇంకా తట్టుకోలేం కావచ్చు అది ఇది ఇంకా ఇంక పెద్దగా అయితే ఇంకా తట్టుకోలేం కావచ్చు అది ఇంకా అంటే మాకు ఎక్కువైతుందనేమో ఏమో గాడ్ దూరం చేసినట్టున్నాడు
ఎవి కొందరుచ ఇంతే ఉంటది అక్క టెన్ ఇయర్స్ టీ వీల్ ఇయర్స్ కంటే ఎక్కువ బతక
అందుకే నాకు నాకు కూడా అసలు ఒకప్పుడు పెట్ పెట్టుడు డాగ్స్ అయినా అయితుంది ఏదైతుంది అవి చాలా ఇష్టం ఉండే ఇక ఇప్పుడు పోయినాయి అంతగానం
నాసలు ఎప్పుడు ఇస్తుడి ఎందుకంటే ఇప్పుడు నాకు అనిపించింది డాక్స్ని పెంచుకుందాం అనుకున్నప్పుడల్లా పెరిగి పెద్ద అయిపోయి వాళ్ళ పిల్లల్ని కలిచినాయి చంపేసినాయి నాకు ఎప్పుడు ఇష్టం లేదు ఎందుకంటే నాకు అనిపిస్తుంది డాగ్స్ పెంచుకున్నప్పుడల్లా పెరిగి పెద్దయిపోయి వాటి పిల్లని కలిసినవి చంపేసినయి ఇట్లాంటి వీడియోస్ వస్తాయి క్యాట్ పెంచుకున్నామ అంటే అదంతా ఇల్లంతా ఆగం చేసిన తత వసినట్టు అనిపింది తా గలీజగా ఉన్నట్టుంది ఏదంతా అత్తలేదు మరి
ఆ అన్న నా కూడా అదే రా మస్తు బాధ అనిపిస్తది తెలుసా అసలు
మనం పెంచుకున్నాక అంతషం జరిగిపోయినప్పుడు అవి చనిపోయినాయంటే ఇంకా
ఆ అదే కదా ప్రాబ్లము అవి నార్మల్గా ఉంటే ప్రాబ్లం లేదు కానీ వాటి మీద మనం బాండ్స్ పెంచుకుంటాం అవన్నీ నాకు అందుకే పెడ్ డాగ్స్ అంటే మళ్ళీ ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల క్రిందట సరే ఆ డాగ్ విషయం పక్కకు పెట్టేసి ఈ మధ్య కాలంలో కొన్ని రోజుల కింద అంటే ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ మా బాబు అది క్యాట్ క్యాట్స్ క్యాట్ ఒకటి మా ఇంటి దగ్గర డెలివరీ అయింది
అవును
ఆ క్యాట్లను తీసుక తీసుకొచ్చి ఆ డెలివరీ అయితే అవి త్రీ పిల్లలనేమో పెట్టినంక వీడు రోజు పాలు పోయడం రోజు ఫుడ్డేయడం వాటికి అలవాటయిపోయింది బాగా
ఆ
ఏమైంది అనుకుంటున్నావ్ వీడు వీ ఇంత అన్నం వేస్తే వీడు అన్నం వదిలేసి ఆ బ
పిల్లికి ఇస్తుంటదిగా ఆ అంత ఇష్టమైన ఏమైంది మరి ఇప్పుడు ఆ క్యాట్ ఉందా పోయిందా
ఉం చనిపోయింది ఒకటేమో ఎక్కడ నో వెళ్ళిపోయింది రెండు పిల్లలు చనిపోయినాయి అంటే కుక్కలు కుక్కలు కుక్కలు పట్టినయి పక్కన ఉన్న ఆ పక్కన కుక్కలు గి ఇట్లుంటాయి కదా అవి పట్టేసి చంపేసినాయి
ది కలుసుకుంటె